హలో నమస్కారమండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి వట్టిగనే ఉన్నాను మీరేం చేస్తున్నరు
ఏం లేదండి కూర్చొని ఉన్నామండి ఇప్పుడే పనులు అయ్యాయి
అవునా అండి
అవునండి ఆ చెప్పండి
ఏం చేశారు వంట ఇవాళ ఆ చెప్ప
ఇయాలా అండి మేము ఆనియన్ కబాబ్ చేసామండి మధ్యాహ్నం
ఓకే ఓకే ఆనియన్ కబాబ్ చేసారా
అవునండి
హూ హమ్ మేము ఇవాళ దాల్ ఇంకా చారు ముద్దపప్పు చారు చేసి
ముద్దపప్పు చారు చేేశారండి మంచిగా ఉంటు
ఆ అవునవును ముద్దపప్పు చారు ఇంకా మా మమ్ అమ్మగారే చేస్తారండి
అవునా అండి మీకు కాకపోతే అవునండి మేమే చేస్తామండి
ఆ హు హమ్ ఓకే ఆ
కా మీరు కాస్త పక్కాక జరుగుతారు కా
అవును మొహరం వస్తుంది కదా మొహరం ఎలా సెలబ్రేట్ చేస్తు తారు
మంచిగానే చేసుకుంటామండి కాకపోతే బాగా పనీలు ఉంటాయండి మోహరంకి
అవునా
అలా కొన్ని కొన్ని తవ్వుకుంటున్నామండి మళ్ళా అప్పుడు
ఆహాహా అవన్నీ కడిగేది ఉంటాదా?
అవునండి అన్ని కడుక్కుంటామండి మా అత్తగారు ఉన్నారు కదా? అన్నీ బట్టలు బ్లాంకెట్లు, బోళ్ళు, బట్టలు తీపిస్తామండి.
హు హూ హూ ఓకే ఓకే అండి ఏం పండుగ అంటే ఏం చేస్తారండి ఆ రోజు.
ఆ యమ్మిని మాంటికి సెవెన్ డేస్ కిచెడి ఆలు, బై పట్ట మలిదా ఆ షర్బత్ ఇది చేేసుకుంటామండి పత్యాలు ఇచ్చడం జరుగుతుంది.
మ్
ఓకే ఇవన్నీ ఉంటాయా
మళ్ళీ తొమ్మిది ఈ ఎనిమిది గ్యాప్ ఉంటదండి ఏం చేయము. తొమ్మిదికి చేసుకుంటాం సేమ్ అట్లనే. కాకపోతే అది బురఖానా అంటారు కదా? అది చేస్తాము షాపింగ్ చేసి చెప్పమండి ఇది
ఆహాహా ఓకే ఓకే షాపింగ్ ఏం చేయ్యారా?
ఆ చేయమండి.
ఓకే ఓకే టెన్ డేస్ ఆ పండుగ మొత్తం.
అవునండి టన్ టెన్ డేస్ అండి. పది రోజులు కూడా
ఆహా! అవునా
పతళ్ కిచిడి అండి ఇది వంట
ఓకే ఓకే ఓకే ఓకే
వెళ్ళి మోహారంకి మేము
మ్ హు హూ
టెన్ డేస్ ఉన్నామండి మా అత్తమ్మా నేను అయితే మా హస్బెండ్ ఇంగ బయట ఐదు రోజుల వరకు
తింటారా? అట్లేందుకండి ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఈక్వల్గా ఉండాలి కదా? ఇంట్లో ఉన్నప్పుడు అందరి
అవునండి మా ఆయన కూడా అవును తినరు గానీ ఇక కాకపోతే ఎప్పుడైనా తినబుద్ధి అయితే ఖచ్చితంగా తినరు కానీ చెప్పలేమండి.
ఆహ్ ఓకే ఓకే ఓకే మీరు భయపెట్టి ఉంచాలి.
అవునండి. తినరు కానీ ఎక్కువ చెప్పుకుంటారండి ఇంక మేము వద్దు అద్దు అంటే ఎక్కువ చేస్తారండి అందుకోసం
మా మా ఆయన అయిన వాళ్ళ సైడు లేదండి ఓన్లీ నైన్ డేస్ టెన్ డేస్ కి శర్బత్ ఇస్తాం
ఆ
అంతే అక్కడ ఏం లేదు ఫెస్టివల్ ఇట్ల ఏం జరుగురు మా అమ్మగారి ఇంట్లో అయితే ప్ర ప్రతి ఒక్క చేస్తామండి మేము
అవున
ఇట్లనే టెన్ డేస్ థర్టీన్ డేస్ ఏం తినం ఆ ప్రతి ఒక్కటి పాటిస్ స్తారండి ఇప్పుడు థర్టీన్ డేస్ టు థర్టీన్ డేస్ అసలు ఎం తినరు
అవునండి మేము నుంచి ఎట్లా ఉంటే అట్లా అలవాటు ఉంటదండి తినగా తినగా ఒకసారి తింటే ఏదైన అయితదా అండి
అవునవును మా ఆయనకు అయితే వాళ్ళు డైలీ తినేవారండి అట్ల అంటే డైలీ అక్కడ ప్రతి డే తినేవారు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని నమ్ముతారు
ఆ
ఇది చేయొద్దు దీని మీట్ల అనే నమ్మక
నమ్మకమే బాగ అండి నమ్మకం పెట్టుకుంటే మం మంచిగా అయీతదండి ఏదైనా
అవునవును ప్రతి ఒక్కటి నమ్ముతారండి అట్లేం లేదు అరే ఇది ఇది మనం మేము తిన హటల్లో మేము ఇక్కడ అట్లేం లేదు నేను బయట తినేస్తా అట్లేం లేదు రేపు ఒక రోజు తిని ఇంకా లాస్ట్ అంటే సరే అని దాని మాట మీద కట్టుబడి ఉంటారండి
ఉ
ఇంట్రెస్టింగ్ తోటి పీర్ల దగ్గర కూడ రావడం వాళ్ళు చెప్ పింది వినడం అవన్నీ చేస్తారండి అవును
మీరు ఎట్ల జరుపుకుంటారండి
అదే సెవెన్త్ డేకి షర్బత్ మలీదా స్వీట్ రైస్ బగార ఏదన్నా వెజిటేబుల్ మన ఇష్టం మనం ఏం తింటామో అది చేసి ఇచ్చి తింటాం అండి మొక్కి అవును సెవెంత్ డేకి నైన్త్ డే కి హు అవునండి ఇంకా చెప్పాలండి మీరే
సా ఏం లేదండి ఇక మీ సైడు మరి వాతావరణం ఇట్ల ఎట్లా ఉందండి ఇప్పుడు వర్
డైలీ తుఫాన్ టైప్ వస్తుందండి కాకపోతే వర్షం ఏం రావట్లేదు మా ఫెస్టివల్ అప్పుడే వర్షం స్టార్ట్ అయీతదేమో అనిపిస్తుంది
బాగా వర్షాలున్నాయట రేప్ నిన్న నుంచి
అవి ఉన్నయ్ ఉన్నయ్ అంటున్నారు గానీ ఇప్పటివరకైతే అయితే ఏం స్టార్ట్ అయితే గాలేదండి
కుంటాన్రు మరి వాతావరణం ఓ ఎండలైతే బాగు డే
అట్లేం లేదండీ మనకు ఓం ఏం టెన్షన్ ఏం లేదు వర్షం వస్తే గొడుగున్నది
అ
అవి వట్టుకుని వోవ్ పోకంటె
అవునండి అట్లా చెప్తలేనండీ ఎవరికైనా ఏదైనా ఉంటదండి వె వెళ్ళడానికి కాకపోతే వాతావరణం చేంజేస్ అయితే ఉండాలి గదా అండి
మన్ వెదర్ వడుతదండి ఉమ్ నాకు ఈ వర్షాకాలం అంటే నచ్చదండి ఎందుకంటే బయట ఎళ్ళలేం బట్టలుల్లారె వెయ్యలేం షాపింగ్ జెయ్యలేం
అ
ఏం బై అసల్కి ఏ పనుల్ గావు ఎటైనా ఎళ్దాం ఎమర్జెన్సిలన్న గూడా వర్షం వెదర్ జూ చూసుకొని బయటికా అదే ఎండాకాలం గానీయండి వా చలికాలం గానీయండి మనం నచ్చిన టైం లో బయటికి ఎళ్ళొచ్చు ప్రతి ఒక్కటి జేసుకోవచ్చు కాకపోతే ఇవ్ ఈ రైైనీ సీజన్ల ఏంటీ దానికి అనుకూలంగా మనం ఉండాలె
అవునండి
ఊ పిల్లలకు స్కూల్ కెళ్ళడం తీసుకురాడం ప్రతి ఒక్కటి అట్ల ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తది తడుచుకుంటూ వెళ్ళడం తడుచుకుంటూ రావడం ఆ ఎంత వేసుకున్నా ఏం గొడుగు పట్టినా ఏం జేస్ తిన్నా గూడా పక్క హండ్రెడ్ పర్సెన్ తడిసేది మాత్రం తడుస్తం ఇద్దరిద్దరు పిల్లల తో టి స్కూల్ నుంచి రావడం అంటే తడిచే వస్ తమండి అట్లుందండి ప్రస్తానికైతే ఆ చెప్పండి
ఆ చెప్పండి
ఒక పాప ఒక బాబు
అవునా అండి ఊహు స్కూల్స్ సమ్మర్ హాల్డేస్ తర్వాతై పుడే కొత్తగానే
సమ్మర్ హాలిడేస్ ఇంకా అయిపోయినయ్, మా బాబుకి ఇంకా గాలే ఇంకో టెన్ డేస్ ఉందనుకోండి. పాపకైతే రేపైతే గాదు గాని ఎల్లుండి నుంచి పంపిస్తానండి స్టార్ట్ అయినయ్ రేపట్నుంచి
ఎందుకండి రేపు ఎందుకు పంపియరు ఏదైనా ఉందా
రేపు పంపియనండి ఎల్లుండి వంపిస్తాను ఊరికి అండి అట్లేం లేదు డే వన్ గదా ఇగ పంపిస్తా ఎల్లుండి నుంచి ఎల్లుండి నుంచి వంపిస్తాం అవునండి ఆ
అయితే పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మీరు ఫ్రీ ఇగ
ఆ ఇగ ఇద్దరికి వంపించినమంటే ఫ్రీగానే అండి పొద్దుగాల నైన్ థట్టీ టె టెన్ వర్ నుంచి ఫ్రీ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకి ఫ్రీ త్రీ తర్టీ వరకి ఆ ఎందుకు కంటే ఫోర్ ఓ క్లాకే బాబు వచ్చేస్తారు క్వార్టర్ టు ఫోర్కి పాప ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కిి పాప వస్తది లేవడం స్నానాలు వేయడం వాళ్ళకు బ్రషింగ్స్ స్నానం మళ్ళా టిఫిన్ ఏది ఒకటి స్నాక్స్ అ పెట్టి హోంవర్క్ చేపిచి వాళ్ళ వెనకనే ఉండడం కాబట్టి ఈ టైంలోనే
అదేతే లోప పెరుగుతయి కండి అవునండి ఇక హోంవర్క్ అన్ని అన్ని బాధ్యతలు పెరుగుతాయండి
అవునండి
మీకు టెన్షన్స్ ఎక్కువ అవు
అవునండి బాగా టెన్ష
ఆఓహో
అవున్ ఇంకా సాయంత్రం మరి
అది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం చేస్తారు ఏంటి అనేసి
అవునండి మీకేమి ఇష్టమండి కర్రీలో
ఆ కర్రీలో మీరేం చేస్తారండి మరి కబాబు ఉందా అదే మరి అదే కబాబు ఉంద అడుగుతున్నా
లేదండి
ఆ
ఆ కబాబు కబాబు సరిపోదండి కొంచెమే ఉండే మేము చేస్త కోలేదండి కబాబు మా అడబిడ్డ ఇచ్చిందండి కొంచెం
ఆహాహహ ఓకే ఓకే ఓకే ఓకే
ఏమిటి ఆ
ఆహహ ఓకే ఓకే చెప్పాలండి మీరు
సరేనండి మీ టైం మీ టైం విలువైన టై టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలు అండి మీకు కూడా
సరేనండి
అ పెట్ట